హలో ఆ అండి అదే బట్టలు ఏ దాంట్లో బాగుంటాయిండి మీషో బాగుంటుందా
అవత్ీ మలడలా
ఆ
హలో రికార్డ్ అయితే ఇట్ల
అవును అవును
అవునా రికార్డ్ అయితయ
ఆ మనకేమి కావాలండి ఏమి ఇందులో ఏమి ఉండవు అక్కడ పోతాయింతేను మీషోలో బాగుంటాయా బట్టలు ఈరోజు ఆఫర్ బా పెట్టారండి హలో అమెజాన్ లో బాగుంటాయా అవును ఈ రోజ అయితే మీషో లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ పెట్టినరూలేండి ఆ అందుకని ఎట్లుంటాయి దాంట్లో క్వాలిటీ ఎట్లుంటాయో అన్నీ ఊమ్ అమెజాన్ అమెజాన్ బాగుంటాయా ఆ
మాట్లాడకపోయినా వదిలేయొచ్చు కదా వర్క్ చేసుకుంటా వేరే
ఆ ఏమండి మాట్లాడమన్నారు
మాట్లాడమన్నారని మాట్లాడటం ఏంటో
అదే కాదా ఏం టాస్క్ ఏదన్నా కనీసం ఏదన్నా క్వశ్చన్స్ ఏమన్నా అన్నా అయితే పర్వాలేదు ఏమన్నా ఏదో తెలుసుకొని అయినాగాని అటెంప్ట్ చేయొచ్చు ఏది తెలియటీ వాళ్ళతో ఏది మాట్లాడే మనము తప్పడంతే ఇంగ
అంతా అందుకే ఇడి మీ టైం పాస్ చేసుకుంటా
ఆ టైం పాస్ చే అదే అదే
ఏమీ చెప్పకూడదు
అవును అదేగదా ఎంత మందికి చేసాను అండి ఎంత మంది ఈగో ఈ నెంబర్ నాతో పాటు సక్సెస్ వాళ్ళు చాలా మంది చేసినాను అందరుూ జెన్స్ ఎత్తుతూన్నారు ఫోన్లు అందరుూ జెన్సె ఎత్తుతున్నారు ఇందులో ఏమో లేడీస్ నెంబర్లు ఉన్నా ఇందులో జెన్స్ ఎత్తుతున్నారు
ఈ ఇంట్లోనేె ఇంట్లో కదా
ఆ ఇంట్లో వాళ్లవేమో ఆటికి నేను అంటే కొంతమంది ఇట్లా పిల్లలు యూత్ నెంబర్లునే చేస్తాను ఇప్పుడు ఇ చేస్తున్నాను పెద్ద పెద్ద అంటే కొంచెం ఓల్డ్ నేమ్స్ అయితే వీళ్ళ హస్బెండ్స్ అట్లు ఉంటాయి లే అన్నట్లా యూత్ వాాలకే చేస్తానను కానీ ఆటికే జెన్సె ఎత్తుతన్నారు ఫోన్ లు
ఎన్ని కంప్లీట్ చేసారు ఇప్పుడు ఫైవ్ ఇది నేను ఇంకెప్పుడు చేస్తనో
నీది ఫోర్త్ నావి ట్వంటీనే ట్వంటీ అంటే అదే ఇప్పుడు నీది ఫోర్త్ మీరు నాకు చెయ్యండి ఆ
లాస్ట్ డేట్ ఏమన్నా ఉందా
లాస్ట్ డేట్ అని ఏం లేద అనుకుంటాను ఎట్లట్లో ఏముంది లేండి ఇటువంటి కాల్స్ అంటే ఒ క్క ఒక్కొక్కరితో ఫోర్ కాల్స్ అటెంప్ట్ చేయమని చేయొచ్చు అన్నారు
సేమ్ పర్సన్స్ తోనే
ఒక నెంబర్ తో ఫోర్ కాల్స్ వరకు మాట్లాడొచ్చంట
ఇప్పుడు నేను నీకు ఫోర్ టైమ్స్ చేసి నువ్వు నాకు ఫోర్ టైమ్స్ చేసి
అవును ఒకసారి ఆ మరి అంతే కదా
తెలుసుకో సిక్స్ సెవెన్ మాట్లాడుతూ ఉంటే అయిపోతాది అంటానా
ఆ అదే అదే కానీ మనకి ఫ్రెండ్స్ ఏమి ఆ ఫ్రెండ్స్ ఏమి ఉన్నారనుకో వాళ్ళ అంద దగ్గర కార్య యాప్ ఉండదు కదా లక్షణంగా వాళ్ళతో అయితే లక్షణంగా మాట్లాడొచ్చు కానీ వాళ్ళ దగ్గర ఆ కార్య యాప్ ఉండదు ఇంక మళ్ళీ వాళ్ళందరి చెప్పాల కార్య యాప్ డౌన్లోడ్ చేసుకోమని
అంటే జస్ట్ కార్య యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా
ఆ
ఇంతకు ముందు టాస్క్ లు వాళ్ళు చేసిందస్
ఆ ఏమో మరి కా ఆల్రెడీ ఉండాల్లా అన్నారు కదా
ఇ ఇప్పుడు సక్సెస్ఫుల్ వచ్చింది లిస్ట్ లో వాళ్ళకే చెయ్యాలి
అవునవును అందుకే వాళ్ళకే చేస్తానని ఇంక, అందరికీ ఇంక మరీ యాడ చెప్తాలె డౌన్లోడ్ చేసుకోమని. అని ఇంకా వీళకే చేస్తాన్నాను, ఒకసారి చేస్తాము ఇంక అయిపోయిందిలే అన్నట్టు చేస్తాన్నా.
ఆ ఎక్కడ
ఇంగేం తిన్నారా హలో అవునా అవునవును
యే
కేలేండి మీరు నాకు చేస్తారా
టైం ఇంకా టెన్ మినిట్స్ కాలె
ఆ ఖచ్చితంగ మాట్లాడాలంటారా టైమింగు
అంటే వాళ్ళు అన్నారు గదా మీరె చెప్పారు అందుకు నేను అంటున్నా, నా నాకేం ప్రాబ్లం లేదు గానీ మీకు ఒద్దన్.
ఆ ఏం లేదు ఏం లేదు అ అంటే ఇంక బాపం ఎవరికైనా మొహమాటమే అన్నట్టు నేను ఇంక సర్లే అన్నట్టు బయపతున్నా.
అ
ఆ మా ఓన్ సిస్టర్ తో మా ఓన్ సిస్టర్ చేశాను ట్వంటీ మినిట్స్ వరకు మా ట్లడ్ నేన్ను అంటే మనం అట్లా ఉంటుంది ఓన్ సిస్టర్స్ అయితే ఏమైనా మాట్లాడొచ్చు ఎవరు తెలియని వాళ్తో మాట్లాడాలంటే అట్లా ఆ చేయకూడదు ఎక్కడా ఏమి ఆ అదే కదా
లేకుంటే అది నేనైతే ఒక స్టూడెన్ టే
స్టూడెంటెనా నేన్ మ్యారిడ్
మ్యారిడు
అవును అహ అందుకే పిల్లలు స్కూల్ కెళ్లారు వాళ్ళు వచ్చే తలకి బల్ల పోతే వస్తెనే సెల్ వీక్కుంటారు హు ఇంగ మాట్లాడి నెట్ బాలన్స్ నుండి దాంట్లో ఇంకా వన్ అవర్. చేతులో పడుతే సాల్ ఇద్దరికి
ఆ స్టూడెంట్స్ మేమంతా హాస్టల్స్ లో ఉంట ఉ
హన్ అంటే మాది ఇంకా హాస్టల్ అంటే ఇంకా తెలి అందరికీ ఉంటాయ్ గ లే ఇంక యాప్ ఇది
ఆ మా ఫ్రెండ్స్ కున్నాది అంటే మాకు ఇంగ రాలేదు అందుకు జేస్ చేసాయి ఇప్పుడు నా ఫ్రెండ్స్ లోనే మొదటీ, రెండు, మూడు, నలుగురు ఉన్నారు
నలుగురు ఉన్నారు మరీ నీకు ఒచ్చిందా ఇప్పుడు ఇది ఒచ్చింది కదా మరి నువ్వు వాళ్ళకి వాళ్ళకి రె రాకుండా గాని వాళ్ళకి చేసి మాట్లాడేసేయన్ తె
అవునా అంటే వాళ్ళక్ ఇప్పుడు ఆ లిస్ట్ లో వచ్చిండే వాళ్ళు మాత్రమేనా
వా ఆ లిస్ట్ లో మ ఆ లిస్ట్ లో వచ్చినోళకి మాత్రమే గాదు ఆల్రెడీ అంటే సక్స్ వాళ్ళకి ఆ యాప్ ఉంటుంది వాళ్ళ చేయలంతే
ఉహు కాదు మీరు మీరు నాకు ఒక లిష్టు వెట్టారు దాంట్లో మా ఫ్రెండ్స్ కొంతమ, ఇప్పుడు నాకు మీరు ఒక స్క్రీన్ షాట్ బె.
ఆ అందులో నీ ఫ్రెండ్స్ నేం లేవ్ లేవు కదా లే కోకుండే మన్లే వాళ్ దగ్గర నా దగ్గర మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ దగ్గర లేదు ఈ యాప్ అందుకే నేను ఇందులో యాప్ ఉండేవారు దీనికి ఇంట్లో ఉండే వాళ్ళకే చేస్తన్నాన్నంతే. మా ఫ్రెండ్స్ చాలా వాళ్ళ దగ్గర లేదిదీ అందుకని నీక్ చేసినాను మీ ఫ్రెండ్స్కి యాప్ ఉంది గదా చాళ్ళేండి ఫోన్ చేసెయ్యండంతే. ఇందులో వచ్చి నొళ్ళ కనేం లేదు యాప్ ఉండల్ల అంతే.
హ్మ్మ్ మా ఫ్రెండ్స్ అయితే గంటల గంటలు మాట్లాడతా ఇంగ.
మరి మాట్లాడేసేయండి అంతే యాప్ ఉంటే చాలు వాళ్ళని ఓపెన్ చేసి దాన్ని ఓపెన్ చేయమని చేసెయ్యండంతే ఒక్కొక్కరితో ఒక త్రీ ఫోర్ టైమ్స్ మాట్లాడండి. కొంచెం గ్యాప్ ఇచ్చి
ఫోర్ టైమ్స్ చెప్పారుగా
ఆ ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాట్లాడచ్చంట.
ఒక్కొక్క అతే యశ్శు అని ఒక అమ్మా యి షామి తేజ ఉడిమీరు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ ఫైజా సిక్ స్టీన్
మాట్లాడేసెయ్యండంతేగాని ట్వంటీ కాల్స్ మాట్లాడుమన్నారు.
ఊ
ఊ
దోచ్చ
హాస్టల్ ఆ మీరు? ఏం చదుతున్నారు?
మాస్టర్స్ ఇప్పుడు
మాస్టర్స్ ఆ ఉమ్
అవును లేండి
మీరు అంటే
నాది డిగ్రీ కంప్లీ డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంకా డిగ్రీ అయిపోతేనే మ్యారేజ్. అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టేసినారు, ఇక స్కూల్ కి వెళ్తున్నారు ఆల్రెడీ.
మీరు అట్లయితే నాగంటే ఒక ఫోర్ ఇయర్స్ పెద్ద ఉంటారు అనుకుంటాన్న
అవునా నాకి ఇప్పుడు థర్టీ.
ఓ హమ్మ ఓహమ్మ ఏ యిట్
ఆ
ఎయిట్ ఫోర్ కూడా కాదు.
ఆ అవును లేండి ఆ నాకు మ్యారేజ్ అయి టెన్ ఇయర్స్ అయిపోయింది.
ఊ
ఆవునా
మా అన్న పెళ్ళి చేసుకుంటే బెస్ట్ ఆ పెళ్ళి చేసుకో కుంటే బెస్ట్ ఆ
ఆ చేసుకోవల్ల చేసుకోవల్ల అంటే ఏమో కొంచెం ఎంజాయ్ చేసేయండి లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత చూడండి
ఇంగా టూ ఇయర్స్ ఉండి
ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ. జాబ్ తెచ్చుకోవం లా హ్మ్మ్ జాబ్ ఉండల్ల లైఫ్ ఎంజాయ్ చేయల్ల, తరువాతే మ్యారేజ్ ఇంక మ్యారేజ్ అయిపోయి నిచ్చి ఇంక వెంటనే పిల్లోల్లు ఇంక ఏంది ఉండదు. అదంతే ఇగ
ఉమ్
ఇగో నాకల్ల ఇంట్లో కూర్చోని ఏం చేద్దా మని ఆలోచించకుంట కూచోల్ల అంతే.
మీరు పార్ట్ టైం బయట వర్క్ చేసేది ఏం లేదు
ఏం లేదు నేను పిల్లలవా మా హస్బెండ్ గాని ఫార్మర్రేను. నేను పిల్లోల్ల కోసరము ఇక్కడ వేరే సిటీలో ఉన్నాను. పిల్లల స్కూల్ కోసరమే ఉన్నానంతే.
ఊ
అ
విలేజు
ఆ
ఏ ఊరు
మాదా
హ్మ్మ్
ఆ ఊరి పేరు చెప్పకూడదు అన్నారా ఇందులో
ఓకే ఓకే
ఆ ఏమి చెప్పకూడదంట
అ నేం జస్తి వచ్చా
ఆ
నిం ఎస్ే వచ్చా
ప్పుడ్డిస్టిక్
ఓకే
హ్మ్మ్ డిస్టక్ట్ అనంతపుర్ డిస్టక్ట్ విలేజ్ విలేజ్ మది ఆ
మేము అక్కడే
మీది ఇక్కడేనా
ఆ
ఆ ఏవ ఆ సరేలేండి మాది నసనకోట ముత్యాలవంపలికి దగ్గరరా
అక్కడ కాదు
అవునా
ఏ అబా ఇప్పుడ ఇక్క
హ
అలాంటి పూర్ వాళ్ల్లో ఫ్రెండ్స్ కూడా చాలా బంది ఉన్నారుడి
అవునా అవునా మా నేను ఉండేదైతే అక్కడే అనంతపూర్లోనేే
ఆ
అ సర అలే అమ్మా ముందన్ అయితే
అయిపోయింద
ఉన్నాలేండి పర్లేదుల్లే
అ అలాదు మరిీ చెన్న పోక టైం వపుట్సర్బోదు అది
ఆ
ఆ సరిపోయిందిలే స స టెన్ మినిట్స్ ట్వంటీ ఫోర్ అట్లా వస్తుంది సరిపోతుంది బాయ